హలో నమస్తే
నేను బాగున్నాను అండి
ఆ బాగున్నాను అండి లంచ అయ్యిందా
ఇప్పుడే లంచ అయింది కొ షోరూముకి వచ్చాను
ఏం చేసారు లంచ్ కి
మునక్కయ సాంబార్ చేసుంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో
ఓకే ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు
షోరూమ్కి వచ్చాను షోరూమ్ లో వర్క్ చేస్తాను
హ బాగా జరుగుతుందా అక్కడ షోరూమ్ లో బిజినెస్ ఆ తిన్నాను బిజినెస్ బాగా జరుగుతుంది
అదే వస్తారు ఒక్కోకసారి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు డెమ్మల్ వర్కు వినేెస్ వెళ్తూ ఉంటారు
ఆ ఇంకా ఎంలు ఎలా ఉన్నాయి
ఎడాళ్ళ మాత్రం పెరుగుతూనే ఉన్నా బాగా టె ప్రేచర్ ఎక్కువ ఉంటుంది టై లో మేము షోరూమ్ లో ఉంటాం కాబట్టి ఏ స్తి బాగానే ఉంటారు
ఉ
ఓకే సార్ నే ఇటు బయట వస్తాను న మళ్ళ బెటా ను కాబట్టి కొద్దిగా కంట్రోల్లో ఉంటాంది
మీకు స్కూల్ డేస్ బాగున్నిందా కాలేజ్ డేస్ బాగునిందా హలో
అస్ స
మీకు ఫ్రెండ్స్ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఆ అంటే ఎక్కువా అటాచ్మెంట్ లో ఉంటారా కాలేజీ ఫ్రెండ్స్ ఎక్కువ అటాచ్మెంట్ లో ఉంటారా బాండింగ్ ఎవురుతో ఎక్కువ ఉంటది మీకు
అంటే ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అంతగా టచ్
ఓకే
చ్లా లే
ఒకసారన్నా ఎప్పుడైనా ఒకసారన్నా కలుస్తారా మాట్లాడుకుంటారా
ఉంటే మనం ఉంటాము ఆ కాలేజ్ ఫ్రెండ్స్ తో కలుస్తాం సండె డే కలుస్తాము ఇప్పుడైతే ఆ అబ్బాయి చెన్నై సైడ్ వెళ్ళిపోయారు ఓన్లీ ఫోన్లావర్ కే మాట్లాడుకుంటాం
ఒకే కే మీక్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత మంది ఉంటారు
బెస్ట్గా పెట్టుకుంటే ఇ మందింటారా
బెస్ట్ ఫ్రెండ్స్ ఫైవ్ మంది ఉండార
ఆ ఆయిద్ మంది ఉంటారు బెస్ట్ గా ఎత్తుకుంటారు వాళ్ళు ఎనీ టైం ఒకళ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా హెల్ప్ చేస్తారు అన్నమాట
ఆ మీకు మీ ఊర్లో ఫేమస్ ఏంటి ఆ అక్కడ ఏదన్న చుట్టూ ప చూసేది గాని ఇక్కడ ఫేమస్ మా ఊర్లో
కానీ పకం టెంపుల్ ఉంటుంది ఆ ఉంది మా ఊరు లో కాణిపాకం టెంపుల్ ఉంటుంది
ఓకే
ల్లో చాన ఫేమాస్సు మా అలా వే అక్కడ బాసంతి ఎక్కువ చిత్తూరులో
ఉమ్
అది బాగా అక్కడ ఫేమస్ అన్న మాట బాసంతి కానీ పాలకోవ ఐటమ్స్ అట్లాంటివి
హ్ మీకు ఇష్టమా కోవా ఐటమ్ అంటే
ఆ ఇష్టమే అండీ బాసంతి బాగ ఎక్కువ తగుతాను.
ఉమ్ చెప్పండి. మీ ఇష్టాలు ఏంటి మీ ఫేవరెట్ కలర్ ఏంటి
రెడ్డూ అండీ.
హ్ ఒకటేనా ఫేట్
ఆ రెడ్డు ఒక్కటె రేడ్డొక్కటె, బాగ పెడుతున్నావ్.
మామలుగ, రెడ్ అంటే డేంజర్ అంటారు గదా
ఆ అట్టే తీసుకోలేదు గని నాకూ లైక్ అయింది. ఎందుకొ
ఓకే చెప్పండింకా నాకు త్రీ కలర్సంటే ఇష్టమండి నాకు వైట్ బ్లాకు, బ్లు స్కై బ్లు అంటే చాల ఇష్టం.
అది రీజన్ ఏంటండి స్కైబ్లూకి
హ్
రీజనేంటండి. స్కైబ్లూ ఇష్టం.
ఇష్టం అంతే నా చిన్నప్పటి నుంచి నచ్చుతుంది. మూడు కలర్స్ ఎక్కువ ఇష్టం. అంటే అప్పుడూ మా అమ్మ వాళ్ళు బ్లాక్ వేయగూడదనీ, బ్లాక్ వ్ వాడనివ్వరు నన్ను ఎక్కువగా వైట్ డ్రెస్లు ఎక్కువ తీసేసి త్తరూ ఇంక బ్లూ అం టె మనం అనుకున్న డిజైన్లు అల దొరకదు గాబట్టి రేర్. ఇప్పుడం టె ఇంకా నైస్! నేను బ్లాక్ శారీలో వేసుకునేస్తాను. డ్రెస్సులు కొనుక్కునేస్తాను. ఇప్పుడు వాడేసి చేస్తర పని?
లాస్ట్. స్టూ ఉగాదికి ఏం జేసారండి ఇంట్లొ?
నార్మల్గానే పూజ చేసాము. ఉగాది పచ్చడి చేసాము. ఇంకేం పెద్దగ ఏమ్ చేస్కొ ల్లా ఇంకా వడలు చేసాను. ఆ పిల్కాయల కోసము. హలో ఆ పక్క రోజు మా పాప బడ్ డ్డే ఉన్నింది కాబట్టి ఆ రోజు ఇంకేం చేసుకోలేదు మేము ఇంకా పాప కోసం గులాబ్ జామ్ చేస సాను ఇంక ఫ్రైడే రోజు పాప బర్త్డే వచ్చింది. ఆ చికెన్ బిర్యానీ చేసుకు న్నామారోజు కవల్ఫా ఫ్రెండ్స్ కేక్ తెచ్చారు. ఇంగ సేలబ్రేషన్ చేసుకున్నాం. అ మీ బర్త్డే ఎప్పుడు వస్తదండి అయిపోయిందా వస్త
నా బ నాబర్త్డే వస్తూరు
ఆ ప్రిపేర్ అయిపోయారా మీరు అన్ని కే
ఆ అంత ఆ షర్ట్ తీసుకున్నాను. ఇంకా ప్యాంట్ అవి పర్చేస్ చేయాలి.
ఓకే ఎప్పుడు మీ బర్డే
నెస్ట్ మంత్ ఫోర్త్
ఓకే అండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి మీకు
థ్యాంక్ సార్
ఉ ఇంకా చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు మీరు వంట ఏమన్నా చేయగలుగుతారా ఆ వంట ఏదైనా చేస్తారా
ఉ చిన్ చిన్నవి స్తను మరి పెద్దగా
అంటే మీకు ఇంట్రెస్ట్ తుందా చే చేయాలి ఆ
ఆ ఇంట్రెస్ట్ కానీ ఇప్పుటికి ఆ ఉంది కానీ ఇప్పటికి దిగలేదు అన్నటుగా నేర్చుకొనిస్తున్నా
ఉ అంటే మీకు ఇష్టంగా మీరేం చేసుకుంటారు మీకు తెలిసి మీరేం చేసుకుంటారు
మే మాము ఇంకా ఇష్టంగా అంటే మ్యాగీ బా చేస్ కుంటూ ఉంటాను అదే అంటే వెరైటీ వెరైటీగా ఏదోన్నా ట్రై చేస్తూ ఉంటాను మ్యాగీలో
ఓకే అంటే మీ వరకే చేసుకుంటారా ఇంట్లో అందరికి చేసి పెడతారా
ఆ సిస్టర్ ఉన్ టారు సిస్టర్ నేనుంటా మేమిద్దరు ఉన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటా ఒక సార్ మాల్ మరు ఉన్నప్పుడు ముగ్గురికి చేసి ఇస్ ఆ ముగ్గరు ఇక చేసుకుంటాము
అ మ్యాగీ అంటే మీకు ఇష్టమా
ఆ మ్యాగి అంటే ఇష్టము ఆ అదే నేను ఎక్కువ ట్రై చేస్తాను అన్నమాట ఇంట్లో
తొందరగా అయిపోతుందన
అలా అన్ని కాదు ఏమో స్టార్టింగ్ నేను స్టార్ట్ చేయడమే దాంతోనే కుక్ చేయడం స్టార్ట్ చేశారు
ఓకే ఇప్పుడు అది మనకు రెడీమేట్ లో కూడా దొరుకుతుంది కదా ఇప్పుడు మనం వాటర్ హీట్ వాటర్ పోసి
ఎంత రెడీమేడ్ దొరికినా
అ
అంచ త ఇంట్లో టేస్ట్ వేరేంటనే కా ఉంది
అంటే నేను ట్రై చేయలేదు విన్నాను చూశాను స మీకు ఏమైనా ఐడియా ఉందా అడుగుతున్నా ఇప్పుడు సమ్మర్ వచ్చింది ఫ్రూట్స్ అలాంటివి ఏమనా ట్రై చేస్తున్నారా తిండము జ్యూసులు అలాంటివి ఏమన్నా
అంట ఎండకు ఉగాదికి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆపిల్స్ పెచ్చంది అలా ఆపిల్ సార్ వెంటూన్నా
హ
అంద్ర అ స్పెసిఫిక్ గా అయితతే ఉచ్చుకోలేడనమాట ఫుర్స్
ఈ ఎండలకి వాటర్ మినల్ బాగా తింటే మంచిది అనుకుంటాను
ఆ మంచిదే కానీ తెచ్చుకోలేదు
అ సరే అండి చెప్పండి మీరు ఏదన్నా ఉంటే చెప్పండి
ఆ ఇ
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే
అద
అ